హలో హాయ్ అండి
హాయ్ అండి
చెప్పండి మీకు నచ్చిన టాస్క్ గురించి మాట్లాడుదాం
ఆ నచ్చిన టాస్క్ రోజువారి పనులండి
ఓకే ఓకే డైలీ ఆక్టివిటీస్
డైలీ ఆక్టివిటీస్
చెప్పండి అయితే మీరు మీ యొక్క జీవితంలో మీ యొక్క యాక్టివిటీస్ ఏంటివి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారు అద్ ఏమేం
నేను ఉదయాన్నే లేస్తాను నమాజ్ అవుతాను సార్
ఆ
ఆ నేను హౌస్ వైఫ్ ని మార్నింగ్ ఫైవ్ కి లేస్తాను నమాజ్ చదువుకొని నమాజ్ చదువుకొని చిన్న చిన్న పనులు చేసుకుొని నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరిని రెడీ చేసి స్కూల్కి పంపిస్తాను హు ఇకా మార్నింగ్ అ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఏమన్నా పనులుంటే చూసుకొని
అ
తర్వాత టీవీ చూడడం లేకపోతే బుక్స్ చదవడం నమాజ్ టైమ్ అయితే నమాజ్ చదువుకో పోడం ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను ఇ అప్పుడప్పుడు పక్కన వాళ్ళతోని పొరుగు వాళ్ళతోని వెళ్ళి మాట్లాడుతాను షాపింగ్ కి వెళ్తాను లేకపోతే
అ ఓకే అంటే ఇవన్నీ చేస్తూ ఉంటారు అంటే మీరు ఇప్పుడు హౌస్ అంటే ఇంట్లోనే ఉంటారా వేరే పనులు ఏమైనా చేస్తారా
ఆ ఇంట్లోనే ఉంటాను సార్ నేను హౌ నేను హౌస్ వైఫ్ ని
ఓకే ఓకే అంటే మీకు రీడింగ్ బుక్స్ లాంటివి అలవాటు ఏమైనా ఉన్నాయా
ఆ ఉన్నాయి రీడింగ్ బుక్స్ బుక్స్ చూస్తాను అప్పుడప్పుడు ఫోన్ చూస్తూ ఉంటాను టీవీ లో సాంగ్స్ వినడం
స్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వర చదువుతారు
ఇంకా వన్వర్ ఆ త్రీ టు ఫోర్ లేకపోతే నైట్ టెన్ ఆవర్ లెవెన్ అట్లా చదువుతూ ఉంటారు
అంటే మీకు మీకు వీలు దొరికినప్పుడు మీరు చదువుకుంటారు
చదుకుంటు ఉంటా
ఓకే ఓకే అంటే ఇవి కాకుండా స్పోర్ట్స్ కానివ్వండి అటువంటివి గేమ్స్ కానివ్వవి అటువంటివి అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైన్నా చేస్తారా
లేదు నేనే అలాంటి యాక్టివిటీస్ చెయ్యాను
గేమ్స్ ఆడడం అట్లాంటివి ఏం చేయరు
చేయను
వ్యాయామం గుడి చెయరా
వ్యాయామం చేస్తాను ఎర్లీ మార్నింగ్ చేస్తాను
ఓకే ఓకే వ్యాయామం చేస్తారా ఓకే ఓకే వ్యామం అంటే అదే ఫిజికల్ క్టివిటీస్ కికి వస్తాయి మనము ఆడట ఉరకటము వ్యాయామం చేయడము క్రికెట్ ఆగడము ఓకే అంటే ఇదే కా కాకుండా మీకు ఇంకా ఏదైనా గేమ్స్ మీద అంటే అవుట్డోర్ గేమ్స్ కాకుండా ఇండోర్ గేమ్స్ మీద ఏమైనా గ్రిప్ ఉందా అండి
ఆ లే లేదు
ఇండోర్ గేమ్స్ అంటే తెలుసు కదా మీకు
ఉమ్
ఏంటివి చెస్ కావచ్చు క్యారం బోర్డు కావచ్చు ఆ లేకపోతే ఇటువంటివి అంటే మనం ఒకక్కటే దగ్గర ఉండి ఆడే వాటిని ఇండోర్ గేమ్స్ అంటారు లోపల బయట అవుట్డోర్స్ అంటే క్రికెట్ వాలీబాలు హాకీ వీటిని మనము ఔట్డోర్ గేమ్స్ అంటాము
అవు అవు నేను ఎక్కువ ఆర్డరు
ఆ ఓకే ఓకే మీకు నచ్చినాకేం ఆ యాక్టివిటీస్ అనుకున్నారా
ఆ మీ క్టివిటీ
ఆ నేను కూడా వచ్చేసి చెప్పు నేను ఉదయాన్నే నేను ఒక నైన్ క నైన్ థర్టీకి అట్లా లేస్తాను లేచిన వెంటనే నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఉదయాన్నే కీ లేకుంటే కాఫీ తాగేసి నా యొక్క పండ్లకి నా యొక్క డ్యూటీకి జాబ్ కి వెళ్తాను
ఓకే ఓకే
అక్కడి నుంచి చూడండి కరెక్ట్ గా వన్ కి నాకు లంచ్ ఉంటుంది లంచ్ చేసుకుంటాను నా యాక్టివిటీ అది ఒకటి
ఊహూ
వన్ కి లంచ్ చేస్తాను ఆఫ్టర్ లంచ్ నేను ఆఫ్టర్ లంచ్ వచ్చేసి మళ్ళీ టూ కి నా డ్యూటీ కి కాను కంటిన్యూ చేసుకుంటూ సిక్స్ వరకు డ్యూటీ కంటిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత నేను ఇంటికి వచ్చేసి కొద్దిసేపు పిల్లలతోని ఆడుకోవడం జరుగుతుంది ఫిజికల్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తాను గేమ్స్ ఆడతాను అవన్నీ ఆడిన తర్వాత సాయంత్రము నమాజు అట్లాంటియి ఏమైనా ఉంటే ప్రేయరు ప్రార్థనలు చేసుకున్న తర్వాత అదే విధంగా నైటు నైన్ థర్టీకి నైన్ కి అన్నం తినేసుకున్న తర్వాత ఆ ధ్యానంలో కూర్చుంటాము మేము ధ్యానం అంటే మెడిటేషన్ మెడిటేషన్ అంటే తెలుసా మీకు మెడిటేషన్ అంటే ఏంటిది మన యొక్క హ్మ్ ఏకాగ్రత శక్తిని
తెలుసుకోడం
ఏకాగ్రత శ తిని పెంచుకోవడానికి మెడిటేషన్ చేస్తాము ఈ మెడిటేషన్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు ఎప్పుడైనా చేసారా మెడిటేషన్ అసలు మెడిటేషన్ గురించి ఏమైనా తెలుసా మీకు
లేదు సార్ ఎక్కువ చెయ్యలేదు అప్పుడు చదువుకున్న రోజు మా స్కూల్లో చేపిచ్చేవారు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి మెడిటేషన్ చేపించేవారు
అంటే ఏం అంటే మెడిటేషన్ అన్నప్పుడు స్కూల్లో మీకు ఏం చెప్పారు, అక్కడ చెప్పిన మాటలు ఏమన్నా గుర్
మనసునో ఏమి ఆలో అలోచన లేకుండా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడం
వెరీ గుడ్ ద ధ్యానం చేయడం. అంటే ఆ ధ్యానం ధ్యానం అంటే ఏంటిది మనం. మన యొక్క మెదడులో ఎటువంటి ఆలోచన రా
ఆలోచన రాకుడదా
టు నెగిటివ్ ఆలోచనలు కావొచ్చు పాజిటివ్ ఆలోచనలు కావచ్చు ఎటువంటి ఆలోచనలు రా ఈ ఆలోచనలు ఎప్పుడైతే మనం ఆపేస్తామో ఆ మన యొక్క శక్తి అనేది ఒ ఒకే దగ్గర కేంద్రీకృతం అయితది ఈ శక్తిని కే కేంద్రీకరిస్తాం మనం. దాన్నే మెడిటేషన్ అంటాము దీని వల్ల ఏంది మనకి ప్రశాంతత కోల్పోయిన వారు అదే విధంగా ఆ వాళ్ళకి మెంటల్లీ టెన్షన్స్ ఉన్న వాళ్లు అదే విధంగా వాళ్ళు ఏదైనా వాళ్ళకి సంతృప్తి చెందట్లేదు వాళ్ళకి ప్రశాంతత లేదు, ప్రశాంతత కోల్పోయిరు టెన్షన్స్ బాగున్న వాళ్ళు ఇటువంటి. మెడిటేషన్ చేస్తే వాళ్ళకి చాలా లాభం ఉంటుది
హు
ఓకే మీకు ప్రజెంట్ యాక్టివిటీస్, యాక్టివిటీస్ అంటే వంటలు చేస్తారా మీరు.
ఆ చేస్తాన్ నేను వంటలు చేస్తాను నాక్ కె ఎక్కువగా ఇష్టమైన వంట అంటే బిర్యానీ చేయడం అంటే ఇష్టం.
ఓకే వెరీ గుడ్ ఇప్పుడు బిర్యానీ చేస్తా అంటున్నారు, బిర్యానీలో మీకు. బిర్యానీ ప్రాసెస్ ఎట్లుంటది ఏ విధంగా చేస్తారు. అంటే బిర్యానీలో కూడా టూ టైప్స్, త్రీ టైప్స్ ఉంటాయా. అంటే ధమ్ బిర్యానీ అని విన్నాను నేను అదే విధంగా హైదరాబాద్ ది బియా బిర్యానీ విన్నాను మీరు ఏ బిర్యానీ చేస్తారు ఏ బిర్యానీ చేయడంలో మీరు ఎక్స్పర్ట్. ఆ బిర్యానీని ఏ విధంగా చేస్తారు
నేను ధమ్ బిర్యానీ చేయడంలో ఎక్స్పర్ట్ ని ఎక్కువ ఫస్ట్ ఫస్ట్ చికెన్ కడిగి దానికి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు కలిపి గరం మసాలా మసాలా గరం మసాలా అన్ని కలిపి కాసేపు అవి పెట్ అక్కడ పక్కన పెట్టాలి ఆ పెరుగు మొత్తం ఆనియన్స్ ఫ్రై చేసుకుని ఆనియన్స్ వేయాలి తర్వాత కొంచం అన్నాన్ని దానికి సరిపడినంత కొంచెం అన్నాన్ని తీసుకొని
హు
ఆ ఉడ్కబెట్టి కొంచెం మెత్తగా కాకముందే అన్నాన్ని వంపుకొని తర్వాత కింద చికెన్ వేసి పైనుండి అన్నం పెట్టి దమ్ దమ్కికి పెట్టాలి అలా ఒక హాఫ్ అన్ అవర్ ఆ
లేయర్ బై లేయర్ అన్నట్టు అంటే ఒక లేయరు చికెన్ ఒక లేయరు రైస్ వేసుకుంటా హాఫ్ బాయిల్డ్ రైస్ ని మళ్ళీ చికన్ తో ప్రాసస్
ఆ
ఆహా వెరీ గుడ్ అంటే ఈ ప్రాసెస్ అంతా మీరు ఇంట్లో చేస్తారా లేకపోతే ఎక్కడైనా నేర్చుకున్నారా
లేదు నేను మా మా అమ్మ చేస్తూ ఉంటే చూసేదాన్ని
ఆహా అంటే ఇప్పుడు యాక్టివిటీస్ అన్నప్పుడు బయటికి వచ్చేసి నాలెక్క ప్రకారము యాక్టివిటీస్ లో కుకింగ్ కూడా ఒక చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అక్కడ
ఆ
రోల్ ప్లే చేస్తది అయితే ఇప్పుడు మనకి స్వీట్ అనేది ఉంది
ఆ
స్వీట్ లో స్వీట్ చేయడంలో కూడా ఏమన్న ఎక్స్పర్టా
ఆ ఎక్స్పర్ట్ ఎక్కువ కద్దుకి ఖీర్ చేస్తాను నేను
అరే వెరీ గుడ్ కద్దుకి చీర అంటే అసలు ఏంటిది దాని గురించి రెండు మాటలు చెప్పగలుగుతారా అ
కద్దుకి ఫీవర్ ఉట్టే
ఆ కద్దు అంటే ఏంటిది
కద్దు ఆ కీర అంటే పాయసం కద్దు అంటే సోరకా సొరకాయ పాయసాన్ని నేను బాగా చేస్తాను
రైట్ ఈ సోరకాయ పాయసం చేయడానికి కావల్సిన ఓ ఐటమ్స్ సు అనేది ఏమేం అవసరం పడతాయి దీంట్లో
ఒక సొరకాయ పాలు ఆ కాజు బాదం పేస్ట్ మిల్క్మేడు కోవా
ఇవన్నీ దాంట్లో వేస్తే మీకు ఆ ఇది దాన్ స్వీట్ అనేది ప్రిప
ప్రిపేర్ అవుతుది
ఓకే ఓకే అండి ఈ అంటే మీరు వంటలలో కాకుండా ఇంకా స్పోర్ట్స్ లో కాకుండా మీరు ఇంకా స్టడీలో బుక్స్ రీడింగ్ చేయడంలో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటందా
ఆ ఉంటది
ఓకే మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటిది మీరు చదువుకున్న సబ్జెక్ట్ లొ
నాకు నచ్చిన సబ్జెక్ట్ అంటే, నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. అండ్ హింది. లాంగ్వేజెస్లలో హింది.
ఓకె మ్యాథ్స్లో మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారా?
ఆ. చేస్తానండి.
ఓకె ఓకె అంటే, మీకు మ్యాథ్స్ అంటే సబ్జెక్ట్ ఇష్టం. అదే విధంగా, హింది సబ్జెక్ట్ ఇష్టం.
హింది సబ్జెక్ట్ ఇష్టం.
అంటే మీరు ఈ అన్ని యాక్టివిటీస్ చేస్తారు కదా! మరి మీ స్లీపింగ్ టైమ్ ఏంటిది? మీరు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేస్తారు?
నేన్ ఆ. హలో, ఆ నేను మా, స్లీపింగ్ టైము నైటు లెవెన్. లెవెన్ కి పడుకొని, ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి లేస్తా.
ఓకె ఓకె. లెవెన్ కి పడుకొని, ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి లేస్తారా? ఓకె అండి. మీరు ఈ అన్ని యాక్టివిటీస్ చేయడం వల్ల, ఈ యాక్టివిటీస్ అనేటివి మీకు చాలా మంచిగున్నాయి. ఓకె. ఈ కాల్ అనేది మాట్లాడినద్ ధన్యవాదాలు. థ్యాంక్ యు.
థ్యాంక్ యూ.